హలో
హలో హాయ్ అండి
హాయ్ బాగున్నరా అండి
ఆ బాగున్న అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి ఏం చేస్తన్నారు
ఏం చెయట్లేదండి ఖాళీగానే ఉన్నాం.
ఆ అ ఏం చెయ్యట్లేదు అండి బయటకి వచ్చాం. మా అమ్మ వాళ్ళంటికి వచ్చాం. ఆ ఇక్కడే ఉన్నాం ఎట్ల లేండి మీరు స్థరాలకి
ఆ వెళ్ళలేదండి. వెళ్తామండి. టూ డేస్ అయ్యాక కొంచెం ఇంట్లో పని ఉండి ఆగిపోయి యాము ఉహు మీరెప్పుడు వెళ్ళారు
మేము ఫ్రైడే వచ్చామండి. ఇక్కడికి ఫ్రైడే ఫ్రైడే వచ్
ఓకే ఓకే ఓకే ఓకే ఊ హు ఇంక అ ఆ
ఏవ ఇక ఉహు
హాలిడేస్ కదా రంజాన్ కూడా ఉంది. ఆ ఆ
ఈనెలంతా సెలవులే
ఆ ఆ సెలవులే అదే అండి ఇంకేంటి విశేషాలు. ఆ లేదండి ఈరోజు హాలీడే మా పిల్లలకి
అవునా
ఊమ్ ఊ ఏం చేత్తున్నారు దేనికీ
ఏముందండి ఇక్కడ పచ్చని తోటలు, కొబ్బరి తోటలు
ఓకే ఓకే ఎంజాయ్స్
అదే ఆ అంతే
ఆ ఏమేమి చెట్టు ఉన్నాయ్ ఏంటి విలేజ్ వాతావరణంలో అన్ని చెట్
ఉ కొబ్బరి తోట ఏసారు. బాగా ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం మన దగ్గర తీసుకొద్దాం. అని అనుకుంటున్నాం
ఓకే ఓకే ఇంకేమీమీ ఉన్నాయి చెట్లు ఆ అవున్ అవున అవును ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ
పుచ్చ తోట ఎక్కువ అండి ఇక్కడ చాలా చాలా ఎకరాలు ఇక్కడ పుచ్చ తోటలే
ఓకే ఉమ్ ఇంకేమునాయి ఫ్లవర్స్ చెట్లు ఏమున్నాయి ఆ ఆ పెట్టండి ఓకే ఓకే చాలా సేల్ అవుతాయి సీజన్ లో దసరాలో అట్లా బాగా సేల్ అవుతాయిలేండి
ఉమ్ బంతి తోట మల్లె తోట ఇది విలేజ్ అంటే బాగా అసలు ఎంత ఎంత నీట్గా అంత
ఆ అక్కడ వాతావరణం ఆ ఆ ఆ బాగుంటదండి పల్లెటూరు వాతావరణం
అవును అదే కొన్ని చాల అవుతుంది ఒక సిక్స్ మంత్స్ వరక్ అవుతుంది మేము ఇక్కడికి రాక
ఓకే ఓకే ఆహా
ఆ అందుకని పెద్ద ట్రిప్ఎ ఎసాం ఇటు ఆ ఈ ఇవన్నీ చూస్తే కొంచెం మన దగ్గరకి పటుకమంది దగ్గర కొంచెం సేల్ అవుతాయండి ఇలాంటివి
ఆహా అవును అవునునండి
అ
ఉమ్ ఉమ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయండి మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళిన అక్కడ కూడా అంటే పోలాలకిెళ్తాము వాటర్ ఉ బాగా ఎంజాయ్ చేస్తాం వెదర్ కూడా బాగుంటదండి ప
ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటది అంతే గోదావరి ఫుల్ వాటర్ ఉంటాయి ఉమ్ బ్రిడ్జి ఇక్కడ నుంచి అంతా
ఆ ఆ
అన్నిీ ఇక్కడే బాగుంటాయండి వాతావరణం చాలా బాగుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి అదే అక్కడ అక్కడ తీసుకొద్దాము అని ప్లాన్ చేస్ అర మీకేమన్నా కావాలంటే వాటర్ మిలన్లు గానీ ఇప్పుడు వాటర్ మిలిన్ ఉన్నాయి పూచ్ ఉన్నాయి ఇంకోటి కొబ్బరికాయలు ఉన్నాయండి బాగా చాలా తక్కువ రేటు కి అమ్ముతున్నారంండి
ఆహా ఎంత అండి కాస్ట్
వాటర్మేలోన్ కెజి
ఆ ఓకే
ఆ ఇవి కొబ్బరికాయ లు ఏమో ఇరవై రూపాయలే ఇగ మరి అక్కడయితే అరవై రూపాయలు యాభై రూపాయలు అట్లాగా ఉంది
ఆ అవునండి ఇప్పుడు సమ్మర్ కదా బాగా కాస్ట్ ఉన్నాయి అవన్నీ
ఉమ్ అసలు ఇంత తక్కువ రేటా అనుకున్నాను నేన ఎప్పుడు చూడలేదండి ఈ సంవత్సరం బాగాసారంట పంటలు
ఓకే ఓకే ఉమ్ మన దగ్గర చాలా రేట్ ఉంది మనం కొన్లెం ఆ సాలు
అదే అదే అసలు ఇంత రేటు తక్కువ అంటే ఇలాంటి ఇన్ తా రేట్ తక్కువ తీసుకొచ్చి అంత రేట్ కి అమ్ముతున్నారా అనిపించింది నా
ఆ అంతే అమ్ముతారు దండి వాళ్ళు పెట్రోలు తీసుకొచ్చినదుకు, తీసుకెళ్ళినందుకు చార్జెస్ అవన్నీ ఏసుకుంటారు కదా. దానికి మరి తీసుకుంటారు కదా అళ్ళు కూడా ఒక రూపాయ్ లేన్ సమ్మర్ కదా బిజినెసు హు మాకు కుడ్ తీసుకురండి.
అదే
మీ ఫోన్ పే చేస్తాను. ఆ తీసరండి, పిల్లలు సమ్మర్ కదా జ్యూసులు అవి చేయ్ చు తీసుకురండి తీస్ వస్తే నేను మనీ మీ ఫోన్లో పై లోపలే పంపిస్తాను. ఫోన్ పే లో
సరే సరేనండి, ఎవరైనా ఉంటే చెప్పండి. ఏప్ ఒకవేళ ఇగో ఇంతమందికి కావాలని నాకు కొంచెం ముందే ఇన్ఫామ్ జేత్ సార్ అనుకోండి
ఆ ఆ పై ఇన్ఫామ్ చేస్తానండి. నే ఆ అవున అవును మీ కూడా మంచిగా
ఆ ఒక్కసారి అందరికి, ఆ ట్రావెల్ కి అందరికి. ఒకేసారి అయితే కొంచెం పన్ కొస్తది. కదా
బావుంటది ఆ అవును చెప్తానండి. మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు.
అదే అక్కడ కొంతమంది కూడా మళ్ళీ ఫోన్ జేసా కా మీకు ఇంకా చాల్ రోజులు అవుతుంది కదా, ఫోన్ జేయక.
ఆ అవును
అవుమా
ఆ చెప్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. వాలో టీసుకుంటానికి సమ్మర్ కదండి. ప్రత్ యొక్కలు ఏ తీసుకుంటారు. నాగ్ తెలిసి మాక్సిమం, ఎందుకంటే ఎవరు వద్దు అని చెప్పరు.
అవును